హలో
హలో హలో వినిపిస్తుంద అండి
ఆ వినపడుతుంది చెప్పండి ఆ వినబడుతుందండి చెప్పండి
మీకు ఏ పండగలంటే ఇష్టమండి
నాకు దీపావళి, సంక్రాంతి, వరలక్ష్మిీ వ్రతం అంటే చాలా ఇష్టం
నాకైతే దీపావళి చాలా ఇష్టం దీపావళి అలంకరణ స్వీట్స్ అన్ని చాలా బాగుంటాయి
అవును దీపావళి టపాకాయలు కాల్చడము పిల్లలతో కలిసి ఆడుకోవడ పిండి వంటలు పూజలు అన్ని చాలా బాగుయి
నాకు దీపావళితో పాటు సంక్రాంతి కూడా చాలా స్పెషల్ గాలిపటాలు ఎగిరివేయడం చాలా ఫన్ గా ఉంటుంది
ఆ గాలి పటాలు ఎగరవేయడం పిండి వంటలు చేసుకోవడం నవధాన్యాలు అప్పుడే అంటే కొత్త కొత్త ధాన్యాలు ఇంట్లోకి అప్పుడే వస్తాయి కాబట్టి వాటితో అన్నిీ పిండి వంటల్లో బాగా రెడీ చేస్త పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు పిండి వంటలు కానీ చేస్తే చిన్నవాళ్ళందరూ ఇంట్లో పనులు వా అవి ఇవి హెల్ప్ చేయడం సరదాగా ఉంటుంది పిల్లలతో కలిసి చేసుకోవడం
అవును సంక్రాంతి చాలా సంప్రదాయంగా ఉంటుంది ఆ పండుగలో చేసే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి
అవు
అరిసెలు, గారెలు అరి అరిసెలు గారెలు సంవసర మొత్తం ఆ చాలా ఇష్టం
అరిసెలు బాగా ఉంటాయి సంక్రాంతి స్పెషల్ అరిసెలు
మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు పండుగలకి
ఏ పండగాలంలోంచ బంధువు వస్తే వాళ్ళ అందరితో కలిపి ఫ్యామిలీతో కలిపి మ బాస్ పం తీసుకోవడం పండుగని పండగ వచ్చిందంటే హ ఏ స్కూల్ స్కూల్ కి వెళ్ళాల పర్లేదు పెద్దవాళ్ళ ఆఫీస్ కీ వెళ్లేవాళ్లు ఆఫీస్కి వెళ్లక్కర్లేదు పొలాలకి వేళ్లే వాళ్ళు పొలాలకి వేళ్ళకర్లేదు హ్యాపీగా ఎన్ ఇక్కడనే ఉంటూ పండగని ఎంజాయ్ చేసుకుంటూ చేసే పిండి వంటలు తినుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు
ఉండు కానీ పండుగల విలువ కూడా తగ్గిపోతుంది కదా ఎప్పుడంటే అప్పుడు స్పెషల్ అనిపించదు
ఆ ఎప్పుడు పంటగాలం పెద్ద పెడిటి స్పెషల్ అనిపించదు వాటి ఒక టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత పన్నెండు మంత్స్ తర్వాత కాబట్టి ఎదురు చూస్తూ ఉంటే వాటికి స్పెషాలిటీ అనేది ఎక్కువగాని వాటి
అది కూడా నిజమే కొంచెం గ్యాప్ ఉంటేనే ఎదురు చూపు ఉంటుంది
గ్యాప్
అవు అవును ఉదాహరణకి ఉగాది వచ్చినప్పుడే కొత్త సంవత్సరం ప్రారంభం అనిపిస్తుంది చాలా పాజిటివ్ ఫీల్ ఉంటుంది
ఉగాది పచ్చడి అంటే చాలా బాగుంటుంది ఉగాదికి చేయడం పంచాంగ స్నాానం చేయడం చాలా బాగుంటుంది గుడికి వెళ్ళడం కొత్త బట్టలు వేసుకోవడం
అవును ఆ పచ్చడిలో ఉన్న రుచులు జీవిత్ తంలో అన్ని భావాలను సూచిస్తాయి అంటారు
ఆ ఎజీ జీతన్ని జీవితంలో ఎలా ఉండాలి జీవితాన్ని అన్వయంగా అంటే పెద్దవాళ్ళు సాంప్రదాయంగా బతికారు
అది చాలా మంచిది ప్రతి పండగకు ఒక అర్థం ఉంటుంది అనిపిస్తుంది
మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండగకి ఒక అర్థం ఉంటుంది. సైన్స్ పరంగాను ఉంటుంది. సాప్రదాయ పరంగాను ప్రతిదీ ఒక పండగ ఒక స్పెషాలిటీ
ఉదాహరణకి వినాయక చవితికి మనకి శుభారంభం అ అడ్డంకులు తొలగిపోవడానికి గురించి నేర్పుతుంది.
అవు
ఆ రోజు గణేష్ విగ్రహం పెట్టి పూజలు చేయడం చాలా ఆనందంగా ఉంటుంది
చాలా నవరాత్రులు బ పదకొండు రోజులు వినాయకుడిని గల్లి గల్లి ఒక వినాయకుని పెట్టి హ్యాపీగా పూజలు చేసుకుంటూ పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తారు.
దసరా అంటే నాకు ఉమల కొలువు చాలా ఇష్టం చిన్నప్పుడు చాలా ఆసక్తిగా చూసి వాళ్ందం
దేవి నవరాత్రులు కూడా చేస్తారు దసరాలో బతుకమ్మ పడుగ కూడా చేస్తారు దసరాలో చాలా బాగా చేస్తారు
అవును ఇంకా అమ్మవారి ఆలయంకి వెళ్ళడం పూజలు చేయడం కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.
చాలా బాగా అనిపిస్తుంది ఆడవారుందరూ బర్కమ్మ చేయడము బకమ్మలని అందరినీ ఒక దగ్గరే పెట్టడము ఆటలు ఆడుకోవడం చాలా బాగుంటుంది
నిజమే పండుగలు మన సంప్రదాయాలను గుర్తు చేస్తాయి.
అవును
ఈ అవును ఈ కాలంలో కూడా మన సంస్కృతి మర్చిపోకుండా ఉండటానికి పండుగలు చాలా అవసరం
చాలా అవసరం ఆ పండగలని మన పిల్లలకి వాళ్ళకి నే అంటే ముందు ముందు తరాల వాళ్ళకి తెలియజేసే బాధ్యత కూడా మనకుంటుంది మనం కూడా వాటి యొక్క విలువలని వాళ్ళకి చెప్తూ ఉండాలని తూ ఉండాలి
చిన్న పిల్లలకు కూడా పండుగల గురించి చెప్పాలి అవును వాళ్ళకు కథలు చెప్పాలి ఎందుకు ఆ పండుగ జరుపుకుంటామో వివరించాలి అప్పుడే వాళ్ళకి కూడా ఆసక్తి పెరుగుతుంది.
అవును ఒక పండగ చిన్ననుకో ఆ పండుగంట దయా పంటకున్న ప్రత్యేకత ఏంది ఆ పండగ ఎందు జరుపుకుంటాము ఎలా జరుపుకుంటాము అనేది పిల్లలకి చెప్పగలగాలి మనమే చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు
ఖచ్చితంగా పండుగలు కేవలం సెలవులు కాదు వాటికి ఉన్న విలువ తెలుసుకోవాలి ఇక వచ్చే పంగకి ఏం స్పెషల్
శ్రీరాముల సీతాముల కళ్యాణం చాలా బాగుంది చాలా బాగాంది మూడు యుగాలయినా కూడా శ్రీరామునిని మరవలేని తిననుంటే ఆ రాముడు ఎంత గొప్పవాడు అతని యొక్క ప్రత్యేకతను సీతాదేవిని యొక్క ప్రత్యేకతను రాము లక్ష్మణుడు అళ కుటుంబం యొక్క ప్రత్యేకతను తెలియజెప్పే ప్రతీక పండగ శ్రీరామనవుని చాలా బాగుంటుంది శ్రీరామనవని సీతారాము ప్రతి ఊరిలో ర అంగరంగ వైభావంగా జరుపుకుంటారు హలో
హలో
ఇప్పండి మీ దగ్గర ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇప్పుడు వచ్చే సీతారామనవమి
రాముల వారి విగ్రహాలు పెట్టి కళ్యాణం చేస్తాము
పనకము పులిహోర స్వీటు అలాంటివి చేస్తారా
చేస్తారు
చాలా బాగుంటుంది
ఉ సరే అండి
సరే